హలో
హలో
ఆ చెప్పు
ఏం చేస్తున్నారు ఇప్పుడే లేసినవా
ఆ ఇప్పుడే లెస ఖాళీగానే ఉన్నా
ఎందుకు ఇంత లేట్ మరి
ఆ నిన్న మా హాస్టల్ల్లో పడుకుందామని వచ్చిన తొందరనే గానీ అది ఎందో పోయిందని మీటింగ్ పెట్టిళ్ళు పడుకునే సరికి పన్నెండు అయింది
పన్నెండు అయినా కూడా అరిటికి లేవ్వాలి కదా
ఇంగ ఏమో ఇగ లేవలేదు
నైట్ పదున్నరకు పదున్నరకు పండుకుంటనే ఆరున్నరకు లెత్తవ పన్నెండిటీకి పండుకొని కూడా అరిటికి లెత్తరు కదా ఆస్ప్రెంట్స్ అంటే
లెత్తరు గాని ఏమో ఈ రోజు అల్లారం పెట్టుకున్నా కాని ఆఫీ
కుంటా
ఉ
రోజ అంతా అనుకోంటా ఒ సిక్స్ త సిక్స్ తట్టి టైము సిక్స్ థర్టీకి ఎందుకు అసలు అలారం సెట్ జేస్కున్నావ్
ఏవో ఇగ అదే అల్వాటేంది
అల్వాట్ జేస్కో
నిన్న లేష్నా సిక్సు కే
ఈ ఆ నైట్ ఏం డిస్కర్షన్ అయింది నైటు
అదే హాసల్లా ఒకా ఆమే ఇయర్ ఫోన్స్ ఇంకొక డబ్బులు వోనై అయితే
ఆ
ఇంట్లో వోతానే మరీ ఎన్ జేసుడు
శిషి కెమెరస్ రాలే
హాస్టల్ లోపల సీసి కెవరాల్ వెట్టరు కదా
ఆ
ఉ దాన్కోసం అని ఎవర్ దిశిర్రు ఏంది అని ఇప్పుడు అడగక్పోతే మళ్ళీ ఇంకా అవ్వే జరుక్కుంట వోతాయని నార్మల్ల మీటింగ్ వెట్టిల్లు పన్నెండో పన్నెండుర్న్ నో అయింది హ
నైట్ పన్నెడుంర్నో మీటింగ్ వేట్న వేస్ట్ అదేవరు
అంటే అందరు అదే టైమ్ లో ఉంటారని
గా పన్నెడున్నరకి
ఇగ అన్ని డిస్కషన్స్ అయ్యి ఇగ వండుకొని అటు దొర్లి ఇట్టు దొర్లే సరికి గదే అయింది పన్నెండు పన్నెండున్నర్నే
అయన పన్నెండు వండుకున్న ఆరిటికిలెత్తారు అల్వాటు జెస్సుకో
ఆరున్నరకు పెట్టుకున్నా అల్లారంగాని
ఆ రెడీ వేట్కో అంటున్నా
ఉ ఇయ రేప నుంచి లెవ్వలే
నైట్ అచ్చినాంక కరెంట్ ఎఫైర్స్ ఇంటున్నావ
ఇంటన్న
నైట్ మరి రోజు అది టైం అయితది గదా అలాంటప్పుడు
రోజు అదే టైమ్ అయితది లేద్ నేను అప్పుడుప్పుడు లెవన్ తట్టికే వాడుకుంట లెవన్ కే పడుకుంట లేకుంటే
అప్పుడప్పుడా రోజా
అప్పుడప్పుడే రోజు ఉంటా లెవెన్ తట్టి అయితే ఖచ్చితంగా ఉంటా పన్నెండు అయ్యే వర్కు
అవున ఆహా లెషిరా మీరు మరి
ఒకామె లేషింది మళ్ళా వండుకుంది
ఒకకావే లేషంది అంతేనా
మేమి ఇద్దరమే ఉన్నాం హాళ
ఆంటీ లేవాల ఆంటే రూమా
ఆ అల్లు రూము
ఉహు అనాన్న అంటారోజువోయిన తర్వాత
ఏరోజు
ఆ రోజు ను ఇటు అచ్చి అటు వోయ్నవ్ గద
ప్చ్ ఏమన్లే ఎందుకేమంటాది ఏమంటర్ర్
ఎందుకన్నా అమే అనాలి అమే ఇంట్రెస్ట్ అట్లనే ఉంది
హు ఏం అన్లే
ఉ
ఉ
ఇంకా మరి
ఇంకా ఇన్ మీ హాస్టల్ ఏయ్ అట్ల ఏం పోవా
మా హాస్టల్ అంటే నా చెప్పిన రోజు వాటర్ బాటిల్ పో
ఆహా ఆహహా
ఆ
ఆహా
ఆది ఒక్కటే పోయింది గంతే వేరే అంతా ముందు వేరే హాస్టల్ ఉన్నప్పుడు ఒకసారి డ్రెస్ ఉ హంతు గట్ల పోయినాయి
మా హాస్టల్లో ఇదే ఫస్ట్ టైమ్ అట్ట ఎవరివి ఏం పోలేదు అట ఆళ్ళ ఎవరు ఇద్దరుకు ఇద్దరు కొత్తొళ్ళు వోచ్చేళ్ళు అయితే మొన్న వాళ్లు ఇంటికి పోయి ఇల్లు అల్లే ఏమన్నా తీసుకొని పోయింటారా అని అందరు అనుకుంటారుళ్ళు ఆమె నిన్న వచ్చిందట ఆమే లాంటి లగేజ్ అని ప్యాక్ చేసుకోవడానికి
ఉహు
అత్త నిన్ను అడిగిల్లట
ఉ
అడుగుతే మరి అమే చెప్పిందో తెలవదు కాని ఇంటికి పోయినాక మళ్ళ ఆళ్ల అక్క తోనీ ఫోన్ చేపించిందంట మా చెల్లని ఎందుకు ఇట్ల అడిగిలి మా చెల్లె అట్ల అంటి తన అనుకుంటా మాట్లాడిపిచ్చింద్రట
ఉ ఎల్కా ఎల్కా అట్లనే డౌట్ వస్తాది మరి కొత్త కథ తలా అనే డౌట్ వస్తాయి
అదే అమే పోయినామే అన్నది ఆమెనే పోయింది ఇంటికి ఇక్కడ ఉన్నోళ్లు ఎవరు కూడా ఇంక్ ఇంటికి పోలేదు అందుకే ఆమెనే అడిగిన మల్ల అందుల్ల ఆమెని అడిగితే టెన్షన్ పడతంది
ఉ
ఉంటుంది ఈమె చెప్పిందట
టెన్షన్ పడుతుందంటే కొంతమందికి అట్ల లేని పోనీ అనేసరికి కూడా టెన్షన్ అయితే అంతే గా ఇప్పుడు నిన్ను అన్న కూడా నీకు కూడా భయం అయితాది
అంతే మరి నేను దిగనే దిగ లే గాని
తీయలే గాని ఎవరి కన్నా అనిపితది కద
ఉ
ఉ అట్లనే ఉంటది అది కామన్ ఇగ
ఉ అదే దానికోసం నిన్న మాట్లాడిదు ఆళ్ల ఇంకొక ఆమే వీ డబ్బులు పోయినాయి ఆరువేలు ఆరు వేలు అని ఆమె చెప్తాంది
ఆ
ఆ
ఆరు వేలు క్యాష్ ఎందుకు పెట్టు కొని తిరుగుతోంది
మే హాస్టల్ ఫీజు కి ఇచ్చిర్రు కాచు ఆళ్ల మామలు
ఉ మరి ఎట్లా ఇప్పుడు అవి దొరికాయి కదా
దొరికాయ్
మరి పోతే ఎవళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు
ఏమంటే మీరే తళాల వేసుకోవాలి మేము లోపలోటి ‌సిసీ కెమరాలు పెట్టిచ్చు అంటవానంతే గా అంటే
అంతే కదా మరి అయినా ఆరు వేలు అట్ల ఎట్ల పెట్టుకుంట్ర అట్ల ఎట్ల ఆరు వేలు పోతాయి
ఆంటే ఆమె చెప్పింది తినె ఇప్పుడు నేన్
లేతే క్యాష్ పది రూపాయలు కూడా మెయింటైన్ చెయ్యా
నా దాంట్లో కూడా ఉండె అన్ని ఫోన్ పేనె
ఆ పోన్లె క్యాష్ అంతగా మెయింటైన్ చేస్తారా అంటే గ్రేటె దట్టు మీ ఏరియాలో ఉండే హాస్టల్లో ఉంటాను అంటేనే జాగ్రత్త ఉండాలె
మ్
మ్
ఇన్కేస్ ఉన్నా ఉన్నా అంతే మరి అంత డబ్బు అయితుండదు ఉంటె ఆ వంద రూపాయలు ఎంతో ఉంటాయి క్యాష్ అంత
ఇగంతే ఆమ అబద్ధం చెప్తాందేమో ఎందుకంటే ఇట్లా పోయినియ్ అంటే రికవరీ చేత్తె ఎక్కువిత్తారేమో అని
మ్ ఏమో మరి
ఆమె నీకు తెలిసా పోయినామె
నార్మలుగా హళ్ళు ఉంటాయి నేను మాట్లాడలా హళ్ళు సపరేట్ ఉంటాయి హాలే కాకపోతే ఆళ్ళు ఆళ్ళకి మాకు మధ్యలో ఆ డోర్ ఉంటది వాళ్ళకి మాకు సంబంధం లేదు
ఉంటాన
నార్మల్గా ఇమే పోయినాయని అందరిని అడుగుతాందట ఆ లోళ్ళ ని మమ్మల్ని అందరిని
నువు ఎంత
అట్ల నె ఆమెను కూడా అడిగితే ఆమె చెప్పిందట నాయి గూడ ఆరు వేలు పోయినయి ఆ క్కడే ఇంక ఎవరిని అడగలే అని ఆమె చెప్పిందట
ఓ ఆ ఓకే అక్క ఇటెళ్ళాను ఆ ఓకే డన్ ఆ సరే అక్క ఏం మరి ఆ సరే అక్క
అ
ఆ హలో
మ్
ఫస్ట్ ఎప్పుడు అవుతది స్టడీ అల్కి
ఎవరు నేనా
టిఫిన్ చేషినాక పోతా
ఆ
ఇయలా ఏంటదో టిఫిను
రజమా ఏంటి ఏముంటంది శుక్రవారం ఏముంటది వాడనా బోండాన అంతె వడ ఏసే పిండితోనె బోండా ఏత్తారు
అల్లకు ఫ్రైడేకద
అదే ఫ్రైడేనే
పెంట మ్ మి టిపిన్లు నాకు అలవాటు అయితే అనుకుంటగా
ఆ
మి టిఫిన్ అన్ని నాకే గుర్తుంటటాయి ఒట్టు
మరి అన చాలా ఎయితే గుర్తుండే ఏ
ఆ అడ ఎంజాయ్ చేయ్యి ఇంకేంది ఈ రోజు
తినలె ఇరోజు గుడికి పోవాలి ఫస్ట్
ఎందుకు ఏం పనుంది?
ఇద శుక్రవారంగా
శుక్రవారం అయతే?
ఆ దుర్గ మాత గుడికి పోయత్త నేను
సోమవారం పోతావ్, శుక్రవారం పోత
మ్
ఎందుకు?
పొద్దున్నే శుక్రవారం ఇగ అలవాటు అయింది ఇక్కన్న ఐదు నిమిషాలు
అలవాటు చేసుకుంటా కొత్త కొత్త ఎందుకు అన్నా అవాటు చేసుకుంటాను
ఈ శు శుక్రవారం నేను ఇంటికాడ ఉన్నప్పుడు చేసినా కదా రోజు తాల స్నానం కూడా చేసాను శుక్రవారం
చేసాను అంత మంది ఏమన్నావ్ ఎప్పుడో ఏదో ఒకరు చేసేదాన్ని పెద్దాక్కెమన్నది ఎట్లా ఏదో ఒక రోజ చేత్తవు అదేదో సోమవారం చేయచ్చు కదా అని అన్నవ్
ఆదివారం చెప్తే పెద్దక్క అట్లా అనేది ఆదివారం జెత్తనా?
సోమవారం చెత్తాన్ అన్నావ్ మరి శుక్రవారం ఎప్పుడు?
చేసిన ఫుల్సార్లో చేసిన
అయినా దుర్గామాతకు అసలు మనం ఎప్పుడు ఓనే ఓనం ఇప్పుడు ఎందుకు అలవాటు చేసుకున్నాను.
మేము అలవాటు అయింది ఇగ ఆ డీపి పెట్టుకున్న కానీ నేను చాలా దూరుగా మ తల్వాటు అయిపోయింది నాను
సోమవారం, శుక్రవారం రెండు రోజులు ఎందుకు?
అంతే రెండే రోజులు
ఎందుకుంటున్నా ఏదో ఒక్క రోజు అంటే ఏమో రెండు అడ చదువుకోవడానినికి ఉన్నా కదా గుళ్ళకోవడానికి కాదు. ఒక్కరోజు అంటే ఓకే అది ఏదో భక్తి
ఏముండదు శుక్రవారం ఇడనే ఐదు ఐదు నిమిషాలు గంతే
ఆయన కూడా ఎట్లనా తలస్నానం చేస్తడేనాయి, పోడేనాయి
ఆ తల స్నానం చేసిండేగాను
ఉ
అ అట్లే సోమవారం చేసే ఉంటాం ఎక్కువ టైం బట్టి అంటే శుక్రవారం చే ఇదం కద సోమవారం ఎక్కువ టైమ్ పట్టేన్ తొందరనే ఎల్లిపో
ఇటు చూడు ఒక్కన్నే పోతావా?
ఇక్కన్నే నే ఒక్క దాన్నే పోత
ఉహు మరి మీరు రూమ్ లో ఎవరికి అలవట్లేవా పోయేటి?
ఆళ్ళందరూ వేరే వేరే రోజులు పోతారు ఒకరు శనివారం పోతారు. ఒకమేమో బుధవారం పోతది అయ్యప్ప స్వామి
ఎస్ ఎస్
అంతే
ఇంకా మరి బ్రష్ చేసుకున్నా
ఇప్పుడే లేసినా అక్క నువ్వు ఫోన్ చేసినంకా ఇగ బ్రష్ యేడా బ్రష్ ఏయ్యాలె
సరే మరి
హ్ సరే అయితే
డ్రైస్ ఏసుకోని టిఫిన్ చేయకపోయే టిఫిన్ చేసి గుడికి పోతావా చేయకముందా